బాగున్న మీరు బాగున్నారా తిన్నావా అ తిన్న
ఏం చేయలేదు అక్క స్టోర్ లో ఉన్నాం
పాకున్న ఏట్ద
నువ్వేం చేస్తున్నావు
నినా ఇంట్లో ఉన్న
అవునా జాబ్కి వెళ్ళాలేదా
జబ్ కే జబ్ క్ ట్రై చేస్తా ఉన్న
ఓ ఏమన్నా ఇంటర్వ్యూకేళ్ళవా అ
ఏళ్లను
మ్
ఇంట్లో కూదర్దు
అవునా తిన్నావా
తన్లేదు తినాలి ఇంటితో పనేక్కువనేనా అన్నింటికిని
మరీ తినకుండా ఇంత పని చేస్తారా అక్క
చెయ్యాలె కదా తప్పదు మరి ఇంట్లో ఉన్నప్పుడు
ఆ
స గ ఇంకేమి
ర్ వినిపించలే ఆ హల్డేస్ లో ట్రిప్ కి ఎక్కడికి వెళ్లలేదా అని అడిగ
హాలిడేస్ క ఏమోడల్స్ అడికి పోల
నేను ఇన్ నేను ఇ మద్ ద్యే ఒక స్టోర్ లో జాయిన్ అయ్యానక్క హ ఏందో వీళ్లకు వర్క్ ప్రస్తుతానికి అయితే ఎం లేదక్క
ఆ
కానీ స్ట్రెస్ అయిపోతాన
అవున జర్నీ వళ్ళ ఏమో లే
అట్లే ఉంది జర్నీ వళ్ళే ఇగ వచ్చి పని చేసేది ఒక రకమైద్ది ఇంటికి ఇడికి తిరగడానికి ఏ తల్నొప్పోస్థంది
మ్ దగ్గర గా చుసుకోవచ్చు కదా
అదే దగ్గరగానే చూడాలక్క పిజీ సదువుతన్నం చూడలి క నాతో పాటు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు ఇంకొక అక్క కూడా వస్తామని చెప్ పింది
మ్ పజీ బస్తులాంటా పోడం
ఏమో ఆ యొక్క ముందు ఆయొక్కతే క్లారిటీ లేదు పస్తా మాస్టర్ లోనే వర్క్ చేస్తుంది అక్క కూడా
అ
నలగరం కలిసి తీసుుకుంటే ఒకే దగ్గర నుంచి రావచ్చు అని అనుకుంటాను
పలీస్ కాన్ నట్లా
ఉ చూడాలి
మూనే పోలేదా
ఆ
ఇంటికి పోలేంద
ఏంటి పోవాలక్క టైం కుదరదంలా ఏ ఒక్క రోజు లీవ్ ఇవ్వడానికి ఏడుస్తున్నారు వీళ్ళు ఇంటికి పోవాలంటే
సాలీ
నేను అదే ఆలోచిస్తా ఇంక శాలరీ అ అ ఇంకా వెయిట్ చేయాలి చాలా డేస్ ఉంది
ఎంత సార్ సాలరీ
సిక్స్టీన్ అని చెప్పార అక్క ఓకే ఇంకా ఫస్ట్ అ కదా ఎట్ చేయాలి చేస్తున్నా
కంట్ర చేస్తారా మ అబటి ఆపేస్తార అంగ తె ఇల స హలో
అ
హలో హలో హలో ఎ